హలో హాయ్ అండి చెప్పండి బాన్ బాన్నమండి మీరు ఎలా ఉండారండి
బాన్నామండి ఏం చేస్తున్నారు
వర్క్ చేస్తున్నామండి
ఓకే టిఫన్ అయ్యిందా
ఆ అయిందండి
మ్మ్ భోజనం ఏం చేశారు
ఇంకా చెయ్యాలండి చేస్తాము
మ్మ్ హ్మ్ ఓకే ఏంటి స సమ్మర్ వస్తున్నాది కదా ఏంటి ప్లాను
యాడకన్నా వెళ్ళాలనుకుంటున్నామండి ఫ్యామిలీతో
మ్మ్ హ్మ్ ఎక్కడండి ఏది బావుంట్ టుంది చూడ్డానికి మంచి ప్లేసెస్ ఏమన్నా ఉంటే చెప్తారా మేముస్ సమర్ వస్తున్నాది కదా ప్లాన్ చేస్ సున్నామో
ఆ రండి బాగుంటాది ఇక్కడ తిరుమలాకు రా రండి సల్లగా ఉంటుంది
ఆహా ఏంటండి తిరుమలలో ఫేమసు
తిరుమలలో ఫేమస్ బాలాజీ వెంకటేశ్వర స్వామి అనేసి మ్మ్ ఆయన బ బాగా ఫేమస్ అండి
ఆహా మ్మ్ తిరుమలలో ఇంకేం ఉండాయి ఫేమస్ చూడ్డానికి మంచిగా
అన్నిత్ తీర్థాలు ఉండాయండి తుమ్మల తీర్థం మ్మ్ తల కోనా
మ్మ్
మల్లొచ్చి ఆడ తీర్థాలు ఎక్కువ ఉండాయండి పాప వినోచం
హ్మ్ హ్మ్
ఉ
ఒకే ఒకే ఖచ్చితంగా అండి విజిట్ చేస్త త్తమ ఆది శేషాచాల మడవులు ఉంట ంటాయి అది ఎలా అండి ఇప్పుడు తిరుమలకి రావాలంటే ఎలా రావచ్చు బస్సు వస్తుందా ట్రైనా లేకపోతే
లేదండి బస్ేనండి బస్కర్మే ఉంది ట్రైన్ అంతా లేదండి మీరు రావాలనుకు కుంటే బస్కు వచ్చేయండి తిరుపతికి వచ్చి తిరుపతి నుంచి తిరుమలా బస్ ఏండి ట్రైన్ సౌకర్యం ఏం లేదండి
ఆ
సో తిరుపతి
ఆహా బస్క వెళ్ళచ్చా ఎ ఎంతసేపు జర్నీ ఉంటుందండి
పడుతుంది
ఆహా ఓకే ఉమ్ ఇప్పుడు నడక మార్గం అంటారు కదా కదా అది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి
అది కపిల్ తీర్థం నుంచండి ఇది అ
ఎన్ని ఎన్ని స్టెప్స్ ఉంటాయి
మూడు వేల ఆరు వందల స్టెప్స్ అండి ఆ వెళ్ళామండి చాల సార్లు వెళ్ ము
ఓకే
మీరు కూడారు అవునా ఎలా ఉందండి ఆ వెళ్ళానండి ఒక్కసారి వెళ్ళానండి
ఉమ్ ఉమ్ చెప్పాను విన్నాను నేను యూట్యూబ్ లో చూసి ను స వచ్చసాను అరుణాచలం వెళ్ళినక ముందు ఆ తర్వాత ననేసి మన చాగంతి చెప్పారు కదా ఒకసారి వెళ్లేసి వద్దామ అని చెప్ రీసెంట్గా వెళ్ చఛను అక్కడ గిరిపరదక్షిణ స్ స్టార్ట్ చేసాము బానింది టైం ఎక్కువ పడిందండి కాలు అయితే నొప్పుిలో చేసినాయి మొత్తం సిక్స్టీన్ కిలోమీటర్స్ అన్ని లింగాల అన్ని చూసుకొని అంతా చేసుకునే కొందుకి బాగా లేట్ అయిపోయింది రూ
ఆ ఆ
మళ్ళీ పొద్న్న లేేసి దర్శం చేసుకొని మళ్ళీ రిటర్న్ ట్రైన్ ఎక్కేసాం అనమాట
అవునా ఎప్పుడొచ్చారండి
ఏంటండి
రిటర్న్ ఎప్పుడు వచ్చారండి మళ్ళా
తినుమా మర్సట్ రే మరుసటి రోజండి